హలో
అత
ఉష్యా
ఆ ఏం రాలే మరి కాయలకు ఎలా ఏం చేస్తలు
ఎలా ఎ లేదు ఇగో న నీళ్ళు పెడుతునం తోటకు తోటక
అవునా
హ్మ్
ఆ ఎవరు అడ అడివ వర్ ఎరణ చిలకూల్ మనిషి అ
ఏం చెతారు అయిపోయింది సార్లక్కకి
ఇయాలా అయిపోయిందక్క
అయిపోయింద
హ్మ్ రేప్ రేపు నేనుమ్ పీక లక్ష్మీక్కకి
హ హ
హ్మ్ సాయంత్రం అంట డ్యాన్స్ ప్రాక్టీస్ అట్టారా శ్రీరామ్ నవమికి
మనం వేసేది కాదు అయ్యేది కాదులే
ఏదా ఈ పదో పేరోళ్లు కూడా కాలుతారు
తె ఏముంంది లె గాని సర్లే కాసేపు రా అంటే వస్తా కానీ నేనేమి చే కాదు
ఎందుకక్క మంచిగానే ఎత్తావు కదా
నేనుయ్యానురా గుడికానా
ఆ గుడి దగ్గరే అన్నారు
హ్మ్ హ్మ్ ఆహా
అని అనుకున్నాం పెడతారంట గ్రూప్ లో కూడా పెడతామన్నారు మరి పెడతారేమో హ్మ్
ఆ తిన్నానురా
హ్మ్ మరి పొద్దుటి నుంచి ఇంకా సమ టైం పట్టందా నిలబెట్టడానికి
రపు పెట్టుడే మధ్యాహ్నం అయిందిలే స్టార్ట్ చేశారుక పదకొడున్నర అయింది
అవునా
కాయలు తిరిగి వేసుకొని అటు ఇది చేసరికి లేట్ అయింది ఉ
అదే శోభక్కేట మన్నరె
శ్రీవంతివొళ్ళకి పోయేది రా కాయలకి
స్రవంతి అక్కోళ్ళాక ఇంగ్
శ్రేవంత శ్రేవంతంతో వొళ్ళకి పొ తేజఅల్లు కొత్తరు నిన్న శ్రవంతి కూడా అయి చెప్పేందట్టుగా ఇరవై మందికి చేసుడు
ఎవరికి
శ్రేవంతి కీ రా
ఏ ఎడింగా
ఆహా ఈ ఫోన్ కాల్స్ చేసుడు అయిపోయిందంటారు నిన్న నాదే లాస్ట్ ఫోను అని అన్నది
అవునవును అయిపోయింది నేను ఫోన్ అయితే కొట్టు అన్ని ఎయల్లో కలర్ అన్నా మరి వస్తాను అన్నది రాలేదు కొట్టిందా కొట్టలేదా తెలియదు
హ్మ్ హ్మ్
అ అయితే మా చిన్నక్కకు ఫస్ట్ తెలివక నాలుగైదు ఎయల్లో కలర్స్ కొట్టింది కాళ్ల్లో వాటి అమౌంట్ లో చూపించింది మా అక్క కు మరి ఎన్ని కాల్సిందనేది అర్థం కాలే నాకు నాలుగు వందల యాభై అయితే పడ్డ ఇంకా పడతాయని కింద పెట్ ఏండు మెసేజు నాకు కూడా జీరో జీరో కలిసి ఫస్ట్ రెండు తెల్వ జీరో జీరో కాల్స్ అయితే అవి కూడా ముప్పై ముప్పై పడ్డాయి ఆ అంటే అసలు మాట్లాడాను కాల్సు మనం ఫస్ట్ తెలివక కట్ చేసిన కాల్స్.
అంటే అకౌంటు
మాది పాత అకౌంటే కదా కార్యలో పాతలోమ్మలే కదా. మీకు చూపియద్దు మీకు మళ్ళా అకౌంట్ పెట్టాల మాదే యో పాతది కదా అదిగో మహమ్ పడ్డట్టు చూపించు అంటే మేమ్ ఎల్లో కలర్ కొట్న వాట్ టి వరకే మేము అన్ని కొట్టలేదు కాబట్టి అయిపోయింది. అన్ని కొట్టాక డబ్బులు పడతాయ్ అందుకే స స్రవంతక్కను కొట్టామన్న. పోన్ కల్స్ అయిపోను కొట్టేసే అన్న
అదేలే
అంటే సరే కొడతారా అన్నది మరి కొట్టిందో లేదు సాయంత్రం వత్తదిలే ఇటు.
ఉహు
ఉ
సరే క్క చెప్పి ఇంకా కూర చికెన్ అక్క
చికెనా
ఉ
ఉహు
అ ఇక నిన్న పొదుగుకులు అట్టే పట్టింది పోల క్క రేప్ రేపటి వరకు రేపు పోద్ది కావొచ్చు మరి రేపో బుధువారమో ఉంది.
అదేదే అదే
ఉ లతక్క ఎన్ని కల్స్ అయినాయి అసలు నువ్వు ఎన్ని మాట్లాడునావ్ మొత్తం.
టిగే నాది
ఏ సిగ్నల్ లేెక్
ఆ సెన్లో ఉండి మాట్ ఇట్లాడవచ్చలేదు నీ ఇంక ఏడయ పండుకుంటు అటో ఇటోలే అని చెయట్లేను
కాదు మరి పొద్దున్న ప అకుు అప్పడ దాకా చేయొచ్చుగా మేము సర్ల కలుు చేంలో మాట్లాడాం ఏముంది
ఎమ్ మాట్లాడతారో మాట్లాడరో చేయలే మళ్ళీ ఏమన్నా టిట్ అయితుదేనని నేను చెయ్యట్లేను
యే చెయ్యి మొన్న నేను ఆ రోజు చేయమనే అంటే అంటే ఆ రోజు ఇబ్బంది రా
అదే మనకంటే ఇంగా అప్పుడు కానీ ఇప్పుడు ఎమ్ లేదు, ఇప్పుడు చెయ్యొచ్చు
ఆ
స్రవంతికైనా చెయొచ్చా ఇప్పుడు చెయోద్దా
ఇక నాలుగో నెంబర్ పెట్టుకో అక్క ఇక స్రవంతక్కని ఎవరు ఉన్నారు, ఆ సునతక్క శిల్ప్ పుప్పక్కలతురు మాట్లాడేది కాక
ఇప్పుడు నాలుగో నెంబర్ అంటే పెట్టుకున్న అంటే మనం పెట్టుకోవాలన్నా ఇందులో ఫోన్లో.
చ్ ఒక్కసారి ఫోన్ చేత్తే వాళ్ళు వరుసగా ఇప్పుడు ఎవరివరికి చేసినావ్.
నేనా ఒకసారి మీ అక్కకి పూర్ణిమక్కకి
ఒకసారి నాకు
ఆ లతకి
లత నాకు చేస్నా చెయ్యలే చేయలే కాకపోతే నన్ను లెక్కేసుకున్నా.
ఆ
ముగ్గురు లతాక్కనా మరి స్రవంతక్కను పెట్టుకో మా అక్కన చిన్న అక్కనన్న పెట్టుకో నీ ఇష్టం.
ఆ
ఆ అట్లా పేట్కోలే
అదే అంటే ఎవరికై అయినా ఇట్లా చెయ్యకూడ్ దా పెట్టుకున్నే నలుగుర్ నే పెట్టుకోవాల్ నా అట్లా
అ నువ్వు ఎవరినై అయితే ఫస్ట్ నలుగుర్ ని పెట్టుకుంటావు వాళ్ళకి ఇరవై కాల్స్
అవునా
ఆ గట్లా మళ్ళీ ఎవరి చూస్తే ఎవరు ఉన్నారు
ఆ ఇప్పుడు మీ ముగ్గురికి ఇప్పుడు వీళ్ళిద్దరికి ఐదుగురికి అట్లా చేయొవోద్దు అన్నట్టా
లేదు లేదు ఒక కాల్సే నాలుగు నాలుగు ఐదుఐదు నలుగురికి ఐదుఐదు మాట్లా
అదే ఐదు మాట్లాడాలని చెప్పాడు ఆహా అగ్గి స్రవంత అక్క నన్ను పెట్ కో లేదు వర్షిని అక్క నన్ను పెట్ కో ఇక నీ ఇష్టమ్ అక్కా ఆ హ అదే లే నాకు ఇప్పుడు అయిపోయాక మళ్ళీ ఒక కాల్ చేతుది నీకు కాల్స్ అయితాఅండై అదే అదే అదేలే ఆ
ఎందో నిన్న పొద్దు పూకల అని అట్ ఇట్ తిరిగింది కదా అలిసిపయినట్టా అయింది పాణం
ఆ
తిన్నా ఇయాల పల ప్ పొద్దున్ లేసుడు అందుకు కోసేపు అరిగినా నిన్న హాస్పిటల్ చుట్టు అటు ఇటు తిరిగేసరికి ఇలా అలచిపోయినట్టు అయిన అక్క మ్
మరి ఇప్పుడు మీ పూర్ణ అక్కకో ఒక కాల్ చేస్తే సరిపోత అది కదా మళ్ళీ
ఎన్ని చేసినావ్
మళ్ళీ ఇ యళ్ చేయాల్ నా
చెయ్యి ఐదు కాల్స్ అయిపోయేదాక ఎప్పుడై అయినా చేసుకో
అంతేనా
అ అంతే ఫ్రీగా ఉన్న అప్పుడు చేసయి ఐదు కాళ్ళు ఎప్పుడై అయిన ఏమ్ లేదు ఏం కూరా అక్కా
కూరరా మా చికెనే రా
చికేనే వండుకుఉన్నారా బాబు ఏయిండా
పోలే సాయంత్రం వెళ్తాడు
సాయంత్రం వెళ్తాఅడా
మ్ సాయంత్రం బోతాడ్ ఇంగా
మరి అందుకే వచ్చిండా
ఆ ఈ నాలుగు రోజులు సెలవులు కదరా
ఆ
అందుకే వచ్చిండు
మరి పెద్ద ఆయనకు లేదా పెద్ద అళ్ళున అనికి
పెద్దాయన కా ఉంది ఎందుకులే కాని ఇంక అమ్మల్ ఇంటికాడ్ నే కద రా
అదే అదే
ఇంకా అందుకని అన్నయ్ ఉన్నాడు
ఓ సరే అక్కా చిట్టీ పోయింద్దా మరి
పోలేదురా హ రే ఇ సాయంత్రి రేపు పొద్దున్ పోతుదఅంట
రేపోద్దున్న సరే నాకుయు నిన్న మావోనికి ఒక చెవి క్లీన్ చేసిల్లు వాని కది గిల్లు వన్నట్టు ఇనిపిత్తందట అలవాటు తప్పుప్పినట్టుయింది కదా ఇన్ని రోజులు మెల్లగా వినపడి
వినపడి ఆ గ సౌండ్ బాగ వినపడుతందేమో
బాగ వినపడి కొంచం అది కొంచెం అంటే లోపల పెచ్చినట్టు అయిందట జీవులకి
ఆహా
అందుకి అది కొంచెం రీసౌండ్ లెక్క వినపడి
రీ సౌండ్ లెక్క వినపడి అదే
అందుకు ఇేయి కొ
సయా
కూడా బాగుందమ్
ఇ కూడా బాగుందమ్మాఊ ప్రచతుల అడ హా హా ఆ
ఒకనా ఒక వారానికి మల్ల రమ్మన్నారు
ఎంతయినయ్ మరి నిన్న ఎంతయినయిరా
ఐదు వేలుకా ఐదు వేలు ఐదు వేలు అంటే చెస్ట్ అది ఎక్స్రేలు టెస్టులు ఆ డాక్టర్ కాడ ఈ డాక్టర్ కాడా ఇగ అయినాయి
ఆహా
మందులే ఇరవై ఐదు వందలకు ఇరవై ఆరు వందలకు అయినాయి మందులే ఇక్కడ అక్కడ
ఆ
అయినయి మొన్న వెయ పన్నెండు వందల అయినేకానీ తీసుకొతక్క అదేం లేదు పోడ ఇట్ల మామూలుగా మళ్ళా ఫోను కదా మామూలు డాక్టర్లు అడిగి మంచిగా ఇప్పుడు ఫస్ట్ ఒకసారి పోతా పిల ఏదో ఎవరైనా మామూలుగా తగ్గుద్దా అన్నట్టుగా పో ఆరంపికడకై న ములుగురికైనా ఇక తగదు అంటేగా నేను ఇక్కడ చూపించుకోను అక్కడే చూపి
ఆహా ఆ
ఈడనే మొన్న ఈఎన్టి కాడికి తీసుకపోతే ఊపిరితిత్తు ల స్పెషలిస్ట్ కాడ చూపియ్య మన్నాడు ఆయన కాడికే తీసుకు
ఆహా
ఇగ ఈ పిల్లల ఇప్పటికి అక్టోబర్ లో వచ్చిందక్క మళ్ళీ డిసెంబర్ లో వచ్చి వచ్చింది రెండు సార్లు పిల్లల డాక్టర్ కాడనే చూపించిన ఇక తగ్గుతలేదు అనే ఈసారి అయితే మామూలుగా పిల్లలు నట పదేళ్ల వరకే పిల్లల డాక్టర్ దగ్గర చూ ాల పద్ద
ఆ
ఆ డాక్టర్ అదే అన్నడు సార్ నేను రెండు మూడు సార్లు పిల్లల డాక్టర్ చూపిచ్చిన అయినా తగ్గుతలేదు అంటే అమ్మ పదేళ్ళు తాడితే మీరు పిల్లల డాక్టర్ కాడ చూపియోద్దు అన్నడు
ఆహా
ఇగ నిన్న ఐదు అయినాయి ఏమో ఐదుయినాయి అసలు కోలుకుంటాడా అన్న భయం బాగుంది పిలగాడు కానీ రోజులు పాలు పెరుగు వంకాయ ఇవి పెట్టకన్నాడు జాగ్రత్తగా ఉండమన్నడు కొంచెం సల్లగాలికి తిరగనియకండి అన్నాడు కొంచెం ఉం చెప్పిన బాగనే జాగ్రత్తలు అది ఆ స సిగ్నల్స్ ఉంటయి అంటవా
కొంచెం ఆయి చేస్తాను నీకు మరి చేయ్యాలా ఇప్పుడు మళ్ళీ
ఆ స నీ ఇష్టం చేతన చెయరి మాట్లాడను నేను నీకు చేత నేను నాకు అ పే
ఆ సరే చేసి అ